హా బ్రో
హలో ఎ బ్రో ఆ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
ఉ ఎట్లా ఉన్నా బ్రో
హా ఏం లేదు బ్రో ఏం చేస్తున్నా నువ్వు
ఇది ఏ న సటి ను వెయి ఇంకేంటి మల్ల వెయిటింగ్ ఫర్ మై
ఆ వస్తుంది వస్తుంది బ్రో నీ టైం కూడా వస్తుంది
హ
అంటే ఏమరా చాలా అంటే లైఫ్ లో గోల్స్ ఏమరా ఉన్నావా అనకు
ఆ
లైఫ్ లో గోల్స్ ఏమరా ఉన్నావా అంత
ఏ గోల్స్ అంతా మామలు ఏదా వచ్చి గ్యాబడుచ్చంది ద కొంచెం బాగా చేస్తకోు కానీ ఏమంటే పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదన్నా జాబ్ వచ్చింటే బాగు అనిపిస్తుంది బట్ నేను ఒకసారి వన్ పర్సెంట్ నీ దానికి అదీ ట్రై చేయలేదు బట్ మీంక ఎట్లా అనిపిస్తుందిదోీ ఇంటెజెన్స్ మోటివేషన్ పట్ అంట
ఆహా గవర్మెంట్ జాబ్
ఆ అట్లనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా దాంట్లో అంటే వన్ పర్సెంట్ ని ట్రై చేయలేదు బట్ ఉఊరిగాలా ఉరురిగాలి ఈ నువ్వు కనీసం అంట్ ఏ బీ సిరి అని కానీ తగలేదు దానికి ఎందుకు వస్తుందిలే అనిపిస్తుంది బట్ వరికే అట్లా జస్ట్ రికే అలు నువ్వేదో ఒకడ్రీమ్ మాది అనుకుంటే ఆ అట్లా ఆ టైప్ లో ఉ ఇకేమిట్లా
నాకేం లేదు బ్రో అంటే నా ఏం వర్క్ చేస్తానో అతడ సక్సెస్ అవ్వాలి
ఏదైనా కానీ
ఏదైనా కానీ
హ
అంతే వ అంతే టై చేై బ్రో
లేలీ తయ్య చ్చ బట్ ఎక అంత మరి నేను లెక్కలు చేయాలి కదా లెక్కల్లోనే ఆడలేప అని ఉరికే బేజార్ అయిపోతుందింత
అదే చె అది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ లెక్కకి ఎంత లాజికే లేదు బ్రో ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అలా
ఆ లాజక్ అకనే కాదులే కనీస బుర్ర అనేది ఉపయోగించాలి ఒసారి కేసు సాల్్ చేసినాడు బట్ ఇ అవన్నీ ట్రైనింగ్ లో ఉండడం జరిగితే జరుగుతుంది బట్ అంత మెయిన్ అతవ ఏమి ఇంతమంది వందల వేలు లక్ష మిక్ష లో నుంచి ఫిల్టర్ చేయలా మీ కకకి ఎాల కబర్ టీ ఇం అదు తప్పుదు ఎం కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది అందులోనుూ నీ నువ్వు కట్టే అప్లికేషన్ ఫీజు లో నుంచి ఇంకా వన్ మంత్ టూ మంత్స్ దాంట్లో రొటేషన్ అయిపోతుంది వాళ్ళకి సాలరీస్ అ కరక్టే కదా ఇప్పుడు ను్ అప్లికేషన్ ఇది ఫైవ్ హండ్రెడ్
ఆ ఆ పోస్ట్ ఏమో టూ హండ్రెడ్ ఉంటుంది అంతే
అ
అంటే టూ హండ్రెడ్ పోస్ట్
టూ హండ్రెడ్ పోస్ట్ లో సపోజు ఒక వన్ లాక్ మెంబర్స్ అప్లై చేస్త నం టూ హండ్రెడ్ పోస్ట్ అనుకో ఫర్ సపోజు వన్ లాక్ ఎంటూ టూ ఆ టూ లాక్స్ ట్వంటీ లాక్స్ ఆ ట్వంటి లక్స్ నీయర్లీ టూ క్రొర్స్ ఏమో బ్రో
ఆ బ్రో చాలా డబ్బు బ్రో
చాల మందికి మేనేజ్ చేసేయచ్చు సాలరీస్ అట్లా పారల్గా రెండు మూడు అప్లికేషన్ రిలీజ్ చేస్తే
ఆ అయిపాయె అంతే
చ్చు బట్ నీకు ఆఫ్టర్ల్ జస్ట్ బై్రెడ్ నీ సైడ్ నుంచి అంతే
అ అది నిజం బ్రో అంటే ఇది కూడా బిజినెస్ అయిపోయిందేమో
హ అంతే బ్రో చేతనయలా
అంతే బ్రో ఏం సమాచారం బ్రో
ఏం ఉంది బ్రో
అంటే ఎమన్నా ఇట్లా ఇంటికి ఒళే ఎమర
నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అట్లా పోవాల నెక్స్ట్ వీక్ సాటర్డే గాని నీ ఫ్రైడే గానీ డైరెక్ట్ ఇంగ ఒకవేల ప్లాన్ ఉంట టే రటే ఆఫసిస్ కి పోత పోతే అందుకనే పొద్దున్న ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాను ఆడ ఒక్కరు ఫర్ ఫోర్ ర్టీ అట్లా ఆడి నుంచి అడిగేసి కొంచెం ముందుగా మల్లీ అబ్బాయిలు చేరి డైరెక్ట్ మేష్కి పోయి ట్రైన్ క్యాచ్ చేస్తాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ ఉంది అదక చేసి తి మళ్ళ దాంట్లో నుంచి నిదానంగా అది ఒకో గస్తా పే గుోస్తా పే పోయి అది హిందూ పూర్లో నిలబడంది మీరు తెలుసా అమ్ మీ దిందుపూరని ఇనిప్పులో అదే ఒక ఎయి టు ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ కాదు మినిమము ఎయిట్ లో వెళ్ళిపోతుంది మ్యాథ్స్ ఒక నైన్ కి పోతుంది ఒకసార్ మథక్స్ ఎయిట్ పదినైనా
అంటే మొత్తం ఎంత ఎంత జర్నీ పడుతుంది
మందా పడుతుంది ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే మేము ఒకసారి త్రీ తర్టి కీడ మాముూలు ఇక్కడ పీజీ నుంచి వలు త ఆ ఇంటికి పేయ్ ప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది లేదు మా ఆఫీస్ దగ్గర నుంచి అయితే కొంచెం చెం దగ్గర అయితది కాబట్టి మేజస్టిక్ ఫోర్ అనుకో ఫోర్ వదులుతాం అనుకో ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ రీచ్ అయిపోతాం బట్ ఏమంటే మే పైకి మోర్ దెన్ లైక్ మా మెయస్టిక్ నుంచి ఇంటికి పోయే జర్నీలో ఒక సెవెంటీ పర్సెంట్ ఈజ సెవెంటీ పర్సెంట్ అని జర్నీ ఇక మెస్టిక్ రావడానిక చేయయాల్సి వస్తుంది వి తక్కువ కిలోమీటర్స్ ఉన్నా కానీ టైం అంత పడుతుంది జర్నీ టైం
ఆహాహా ట్రాఫిక్ ట్రాఫిక్ తక్కువ ఉంటే
వచ్చు బట్ ఏమంటారు నా దగ బస్ అసంత మాములు ప అలాేది ఎందుకు గుఊరిది నింత్ర ఎందుకు సిక్స్టీ రూపీస్ దానికి బొక్కా నాకు అదే సిక్స్టీ రుపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ కు వచ్చి నేను మళ్ళీ అదేంగ్ చిలో ఇ నో ట్ంటీ ఫైవ్ో రివర్స్ కానీ రావాలి మే బెంగళూరు మెట్రో పెట్ట పోదు నాంక ఆల్్రెడి బస్ స్వాసంంది కాట్టి నాకు నను ఫ్రీగా పో వచ్చ త్రీగాంటే ఆల్రెీ పా చూపించండి ఎందుకంటే మేము జర్నీ చేసినా చేయకుంన్నా కనీ పాస్ అనేది వన్ మ్ి ఎక్స్పైర్ అయిపోతుందింతే
మదిే అక్కడ
కానీ మేము కొంచెం టైం తీసుకు ని బస్ పాస్ కి బస్ పాస్ బ ఉంది కాబట్టి బస్ వ బస్ లోనే పోతాను కొంచెం జర్నీ అనేది లేట్ అవుతుంది అంతక
అంతే అంతే అంతే అక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేసారు కదా ఆల్రెడీ
ఆ ఇన్వెస్ట్ చేసినాము కొంచెం మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మ ఇట్ చేయాలంటేంచెం బాగా అనిపిస్తుంది ఎందుకంటే మొహా అంటేఫ్ అవర్ లేట్గా పోతుందింతే కా బస్ అయితే అంత మాత్రానికి నీ సిక్స్టీరూపీస్ ఎందుకు చేసావనట్ల అట్ల అట్ల అనుకుంటాము.
ఉహ్ తేజంగా అంటే ఇప్పుడు ఏమ వర్క్ ఫో బట్ ట్టారా ఆఫీస్ వర్క్ పెట్టారా?
ఇంతవరకు లేదు మాకి ఎప్పుడో టెంపరరీగా ఎప్పుడైనా ఆ రోజు ఆ రోజు ఎప్పుడైనా విచ్చి వన్ మంత్ లో ఎవడైనా ఒకసారో అట్లయితే తీసుకోవచ్చు. ఏం ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రాపర్ రీజన్ ఉండాలా మన దగ్గర మనం వర్క్ మన వ దమ్ము ఉండాలె ఎందుకంటే? ఆఫీస్కి రా అంటారు ఎందుకంటే? నువ్వు అవైలబుల్ ఉండి సరిగ్ చేయకుండా ఏంట్నే రెస్పాండ్ కాకుండా
ఓ ఓకే ఓకే అంటే అంటే ఇప్పుడు అంటే నా నీ దృష్టిగా మీన్స్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ బెటరా ఇలాం ఆఫీస్ వర్క్ బెటరా
హ్ ఎట్లలంటే ఒక లిమిట్ వరకు ఆఫీస్ వరకు బాగానే ఉంటుంది బట్ ఈ ఎక్స్పెన్సెస్ పీజీకి వచ్చి ఫుడ్ లైఫు మనం పనుకునేది క్లీన్ క్లీన్లెస్ గనీ అంటే లైట్ ఇగ అది రగ్గు ఉతుక్కున స్మెల్ చెవి ఇట్లివన్నీ తల్చుకుంటే ఇ ఇల్లే మేల్ అసల్కి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటుంది. హైజీన్ ఉంటుంది. నీట్గా అట్లా మేబి పర్సనల్ స్పేస్ ఉంటుంది ఇక్కడ ఎట్లా అంటే పేరెంట్స్ నుంచి. ఏమన్నా నీకేమన్నా నువ్వు బయట్నుంచి ఎవ్వరాల్ నడప్ కంటే తప్ప మట్లవ అట్లా అప్పుడు స్పేస్ ఉంటుంది మహాయితే మనకి అట్లాగా ఏమిీ లేవు కాబట్టి అయితే ఇంకా ఇంట్లో అయితేనే మేలు ఎందుకంటే కొంచెం బాగా ఫుడ్ తినుకొని ఫుల్ గా తినుకొని ఆడ ఆడ మాట్లాడుకొని టైం పాస్ ఈ మీలింగ డబ్బులు కొంచం బా మిగులు ఆహ్ ఏదైన్నా ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏందో ఒకటి ఇట్లు నువ్వు చెప్పినట్లా. ఈ పిజీ డబ్బులు దాని బదులు
ఆహా ఆ అక్కడ పీజీ డబ్బు సేవ్ అవుతుంది ఇక్కడా
ఇది మెయిన్ బాడీ సేవ్ అయితుంది హెల్త్ సేవ్ అవుతుంది
ఫుడ్ దొరుకుతుంది.
మంచి ఫుడ్ దొరుకుతుంది నీ ఈ టైమ్ కి టైమ్ కు ఫుడ్ ఉంటుంది
ఆహ్ అన్నీ
టైం కి అనే కాదు టైం కనే కాదు మంచి ఫుడ్ ఉంటుంది ఉంటుంది ఒకవేళ వన్ అవర్ బ్యాక్ ఐన ఒక వన్ అవర్ లేట్ అయినా వన్ అవర్ బిఫోర్ అయినా మంచి ఫుడ్ ఉంటుంది స్నాక్స్ ఉంటాయి. కాఫీలు టీలు టైమ్ కి వస్తాయి. ఏంది
అదే అన్ని అన్ని అన్ని సర్వీస్ కూడా టేబుల్ కే వస్తాయి.
అన్ని నీ దగ్గరకి వస్తాయి పోయి నువ్వు కాని నువ్ పోయే అవసరం లేదు అట్లా మెయిన్ గా ఏమంటే ఒక పేషెన్సీ గా వస్తుంది నువ్వు చిన్నగా ఒకటి కంప్యూటర్ సెట్అప్ మాళ్ళ ఒక టేబుల్ వేసుకని సెటప్ చేసుకుంటే ఇంకొంచెం బాగా జాలీగా చేసుకోవచ్చు మామూలుగా నీ పేషంట్స్ అంటే మాములుగా ఇట్లా కూర్చొని చేసుకోవచ్చు లేదంటే బెడ్ పై పనుకొని చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఆహ్ కావాలంటే ప్యారల్గాఫ్ ఫోన్ మొబైల్ ఆడుకోవచ్చు పని లేదన్నప్పుడు. కాని బట్ ఆఫీస్ లో అట్లా మొబైల్ వాడుతాంటే. ఎడ ఒకడు చూసి ఇరు చేస్తాను. ఇంట్లో లేదా అనుకుంటాడు మామూలుగా అయితే మే ఆన్లైన్ లో ఉంట తలమేన్ ఆన్లైన్ లో పెట్టెసి కొంచెం అప్పుడ స్పేస్ బార్ అట్లా నొక్కకుంటా అంటే చాలు మొబైల్ వాడుకోవచ్చు లేక నువ పర్లలుగా ప్రిపేర్ కావచ్చు ఎందుకన్నా వేరే దాంకి మరి నువ్వు ఆఫీస్ ట్లు ప్రిపేర్ అయితే స్డ వచ్చేస్తుా స్తానుని నీకు ఎక్కువ వర్క్ ఉండేదాని కిన్నా ఇంకొక ఇం కొంచెం మర కక్వస అ చేస్త సార్ ఎకంటే నువ్ ప్రిపేర్ కాకడదు అయి అట్ అలా పాలిటిక్స్ ఉంటాయిా ఆఫీసులో
ఆ జాబ్ లో అదిే నిజం రో ఫస్ట్ ఏమంటే ఈ ఆఫీస్ పాలిటిక్స్ నుంచి బయటికి అంటే అక్కడ ఇక్కడ వర్క్ ఫ్రమ్ పిజాబ్లో ఏం లేదు పాలిటిక్స్ అమద లేదు మన మన పనినిమ్ మని చూసుకో పడుకోంత
అంతే బట్ ఇక్కడ ఆఫీస్ లో ఎందుకంటే నువ్వు పర్ల్గా నువ్వు ఆఫీస్ టైమింగ్ లో ఎన్నా ప్రిపేర్ అవుతాను వాని క ఆఫీస్ టైమింగ్ అనే కాదు మనకి తెలిసింది అనుకు ప్రిపేర్ అవుతాను అని మరిఖచ్చింగాీక్కువ సై చే ఏందో ఒక టెంప్ చేసేది ఏందో ఒకటి చేశారు ఖచ్చితంగా ఇడ అ మయి ఇంతవరకు లేదు బ నాకు ఫేస్ చేయలేదు ఎందుకంటే మె ఇర ఏళ్డు ఇంళ అయినా కానీ వాళ్ళకి కనపడతే అలా అయ్యాలి నను ప్రపేర్ అయితు మా ఫ్రెం దొరి ప్రిపేర్ అయిా అది ఏమైందంటే సార్ సో ఇప్పు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది క్చుల్ ఇకా ప్రాజెక్ట్ వచ్చిందిలేదు
హ
చేసుకోవాల్సింది పోయి వాు ఏం చేినారే ఆయన వాళ్ు ప్రిపేర్ అవుతున్నారు వాళ కరెక్ట్ వచ్చి ఎవరు హెడ్చ్చ చూస్తున్నాాడు అందరికిదు మాౌన్కాం వన్ ఆఫ్ ద హెడ్ కంపెనీలో టీమ్ లీడర్ కాదు మేనేజర్ మాత్రం సపోజ వన్ ఆఫ్ ద మేనేజర్ మరి వి చూసింటే మెల్లిగా ఇ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి ఇ మకు టీమ్ లీడు లేకుంటే ఇంటర్నల్ లీడ్ ఉంటారు చూడ ఒకడు ట్రైనర్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ట్లు ఈ పనులు చేస్తుారో వాళ్ళు ఖాళీ ఉంండకదు కాబట్టి టాస్క్ సయ అతి ప్రాక్టీస్ టాస్ లు అసైన్మెంట్ అట్లా అట్లాగాం చేస్తారు ఖచ్చితంగా త డైలీ కాలు స్టాండ్ప్ కాలో అట్లా అంటా ఉంటుంది వాళ్ళ అట్లా ఏమి ఈ రోజు ఏం చేసినవు రేపేం చేసినవు రేపు ఏం చేయబతున్నావు ఈ రోజు ఈ చేంజెస్ చెయ్యి కంప్లీట్ అయిందంటే ఈ చేంజెస్ ఇ చేయి చూద్దాము కోర్ చేయింజ చే ఆప్టిమైజ్ చెయ్యి ఇట్లంతా ఉంటాయి ఆ అంతే ఉద్దేశంే నేను ఖాళీగా ఓకే బ సౌండ్ ఎక్కువంది ఓకే బ
ఓకే బాయ్ బాయ్
అవునావునా